హలో! హలో, మేడమ్.
ఆహ్! ఆ, బాగున్నం. బాగున్నారా? రా.
ఆ, బాగున్నాను మేడమ్, ఏం చేస్తురు మేడమ్? లంచ్ అయిపోయిందా? బాగున్నా, మేడమ్. లంచ్ అయిపోయిందా, మేడమ్? ఆ, యస్. ఆ, ఓకే, ఓకే, ఓకే మేడమ్. ఏం చేస్తున్నారు? ఏంటి? ఆహ్, మేడమ్.
ఖాళీగానే.
అవునా? అదే, అదే. హా, మీ బాబు ఏం చేస్ ఏం చదువుతున్నాడు. మేడమ్ ఇప్పుడు? హలో, మేడమ్.
మా బాబు ఫోర్త్.
అవునా? నవోదయ రాయించలేదా మేడమ్, మరీ? స్టడీ, గురుకులాలలో. ట్రై జేస్తా అన్నారు. అది జేసారా మరి? ఏమైంది?
ఇప్పుడు జేయాలి, సార్?
అవునా? అదే స్టడీ?
ఫిఫ్త్‌లో గదా? ఫిఫ్త్‌ ఇప్పుడు ఫోర్త్ క్లాస్.
అవును మేడమ్, ఇప్పటినుంచి ట్రై జేస్తేనే ఇగ అప్పటికి సెట్ అయితది. సెట్ అయితరు మేడమ్, ఇప్పుడు మనం ఒకసారి రాపించామనుకోండి.
ఆహ్, ఇప్పుడు ఒకసారి రాపిస్తా. ఆహ్, ఇప్పుడు రాపిస్తా. నెక్స్ట్ ఇయర్ వరకి కొంచెం కోచింగ్ లాగ్. ఇప్పించి.
ఆహ్, ఇప్పియ్యాలి మేడమ్. అది ఇట్ల ఇస్తేనే కొంచెం బాగుంటది. లేకపోతే ఈ రోజులలో ఇగ మనం. ఉమ్మ్. ఇ ఇట్లా చదివించి మనం అసలు మెయింటైన్ చేయలేం మేడమ్. రాను రాను ఫీజులు రోజు ఇప్పుడు లక్షలు లక్షల్లో మారిపోతున్నయ్. మీరేం చదువుకున్నారు మేడమ్, మరి? హలో! హలో! మేడమ్. అవునా? డిగ్రీ కంప్లీట్ అయిందా? అవునా? మరి మీరేం జాబ్‌కి ట్రై చేయలేదా మేడమ్?
లేదు సార్, ఇంటి దగ్గరే షాప్ పెట్టుకున్నా.
అవునా? అంటే జాబ్ కోసం అని ఏమైనా ట్రయల్స్? ఊరికే గానీ, అసలు కోచింగ్ గానీ ఏమైనా తీసుకున్నారా మరి? ఎందుకు జాబ్ కోసం ట్రై చేయలేదు అంతగానం చదివి? ఏం జాబులు రావ్ లే అనేసి ఆ టచ్ లేక
కోచింగ్ లే గదా
అదే అదే అవునా ఈరోజులల్లా ఇగ కోచ్ చింగ్ లేకుండా జాబులు వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది మేడం నార్మల్ గా చదివితే ఇగ కొన్ని సంవత్స సంవత్స సంవత్సరాలు చదవాలి కొంచెం తక్కువ పీరియడ్ లో అంటే కోచింగ్ జేసుకుంటు కోచింగ్ తీసుకుం టు రెగ్యులర్ గా జదువుతే గాని జాబులు వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది ఈ రోజులల్లో నేను గూడా అంతే ట్రై చేశాను మేడం ఆల్రెడీ డిగ్రీ అయిపోయిన బిఎస్సి బీఈడి చాలా వరకు ట్రై చేసా చాలా జాబులకు ట్రై చేసా ఎన్ని జాబులు చే ట్రై చేసినా కానీ ఓన్ కోచింగ్ అంటే ఇగ మనం వేరే చిన్నపాటి ఆ పని ఈ పని చేసుకుంటూ చదివితే జాబులు వచ్చే పరిస్థితి లేదు రెగ్యులర్ గా చదివితే తప్ప మనకి జాబ్లు వచ్చే లాగాలేదు
అవును అదే అదే
మేడం ఆ చెప్పండి చెప్పండి మేడం
చెప్పండి సార్